హలో హలో హలో నమస్తే అండి ఎలా ఉన్నారు
నమస్తే ఆదాబ్ నేను మీ నాగార్జున
ఓ నాగార్జునా ఏంటండి నాగార్జున మీరు నాగార్జున అంటున్నారు ఏంటి బిగ్ బాస్ షోనా
ఏ వేరే టాపిక్ ఏదైనా చెప్పు
వేరే టాపికా ఇటు చూడండి మేము మార్నింగ్ ఫస్ట్ రెండు క్లాస్ ఉన్నాయండీ ఒకటి ఏదో రెండు క్లాసులున్నాయండి తర్వాత థర్డ్ థర్డ్ క్లాస్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాము
ఎందుకండి సదువుకోవాలని లేదాండి
లేదండి ఈ రోజు అంతా మాకేందుకో మా క్లాస్ లో అంతా ఫ్రీ ఇదిసినరాండి థర్డ్ అవర్ అదెందో అదేమో కాలేజ్ వేరే కాలేజ్ కి మీరు కావాలంటే జాయిన్ కావచ్చు అది ఇది అని చెప్పినారండి మేముండి ఆ పని చూసుకోకుండా వేరే పనులు చూసుకున్నామండి
మీరు బ్రెయిన్ మంచి చి బ్రెయిన్ ఉన్న వాళ్ళు కదా అండి
ఇంకా అంటే మీ తర్వాత అండి ఇంకొ క్లాస్ ఉందండి అది అయిపోయిందంటే ఇంగ సీదా ఆరామ్ పోయిన మనం రెస్ట్ చేయొచ్చండి మా పీజీలా
అ
అ
మీరేమండి క్లాసులు మాకు నాలుగు పదైదు వరకు పెడుతున్నారండి ఏం చెయమంటారు ఎవరికి చెప్పమంటారు మా బాధ అబ్బ
ఉమ్ నాకు టూ ట్వంటీ అండి ఈ రోజు వెళ్ళిపోతాను ఆరాంసే పోయిందేం కాద తినాలండి ఇంకా తినలేండి మేముమ్ నిన్న నైట్ కూడా సక్కగా తినలే అండి.
మరె ఏం చేస్తున్నారండి
ఇ నైట్ దిన్లే అండి కొంచెం హేడ్డగ్గా ఉండడి అలానే పడుకున్నామ అండి టాబ్లెట్ వేసుకోకుండా నిన్న మార్నింగ్ ఉన్నా అలానే ఉండే కొద్దిగా లైట్ గా ఉండేయండి తర్వాత తిన్నాము
ఏ మీరు చెప్పారు టీ తాగుతాము అని టీ తాగలేదు మరి
టీ తాగులే అండి ఎక్కడండి మతోం డబ్ డబ్బుల్ ఎక్కడి నుంచి వస్తా అడి టీవీ తాగడానికి పాకెట్ మనీ ఇంట్లో వాళ్ళు తక్కువనే ఇస్తారు
డబ్బులు లేవంటే మీతో డబ్బులు లేవంటే నమ్మగల అండి
ఉం ఏంటండి ఒకప్పుడు ఉంటాయి లేకుంటాయి దాంట్లో ఏముందండి కొత్తగా
అనక అంటారు అంటారండి ఎందుకనరు మీరు వందంటారు
మీ కాలేజీలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా అండి
కాలేజీల అండి ఏదో అండి ఏదో ఉంది పెద్దగా అంటున్నారు రెండు రోజులు చే స్తాము అంటున్నారు ఏమో తెలీదండి చేయ అని చేసే వాళ్ళు చేస్తుంటారండి మనకి కే సంబద్ లేదు ఎవరండి అరుస్తున్నారు
అ
కట్టు కట్ అవుతుందండి వాయిసు
ఎంలేదండి నాకే ఏదో మ్మ్ జనాలు అండి
అహు చెప్పండి ఇంకా మీకు క్రికెట్ అంటే ఇష్టమ అండి
ఉమ్ అవునండి ఇష్టమ అండి
చెప్పండి దాని గురించి
క్రికెట్ అంటే ఏం లేదండి పదకొండు మంది ఉంటారండి ఒక టీమ్ లో ఉమ్ బ్యాట్స్ మ్యాన్స్ బౌలర్స్ ఆల్రౌండ్స్ మిక్స్ చేసి ఒకరు ఒకరు ఉంటారండి ఒక టీమ్ ఉంటది వికెట్ కీపర్స్ అయింత చేసి లెవెన్ మెంబర్స్ ఉంటారండి బ్యాటింగ్ బాలింగ్ ఉంటది ఒక టీం పదకొండు మంది అండి ఈచ్ టీమ్ అంటే అంటే పదకొండు పదకొండు ఎంతండి ఇరవై రెండు మంది ఆపోజిట్ అలా ఆడతారండి మనం టాస్ వేస్తారండి ఫస్ట్ టాస్ లో మనం విన్ అయినామ అంటే బ్యాటింగ్ గానీ ఫీల్డింగ్ నీ తీసుకోవచ్చు ఏంటి బ్యాటింగ్ అంటే బ్యాట్ తో పట్టుకోని ఆడడం అండి ఫీల్డింగ్ అంటే బాల్ వేయడం అండి ఉమ్ ఇప్పుడు టాస్ మనం బ్యాటింగ్ చేసినామంటే మనం కొట్టాలండి వాళ్ళు బా ఓవర్స్ చెప్తారండి ఇన్ని ఓవర్స్ అని ఒక్క ఓవర్ కి సిక్స్ బాల్స్ ఉంటాయండి అలా ఫైవ్ ఓవర్సా సిక్స్ ఓవర్సా అలా చెప్తారండి ఇప్పు ఫైవ్ ఓవర్స్ ఉంపల్ తీసుకున్నాం అనుకో ఫస్ట్ ఫైవ్ ఓవర్స్ మేము బ్యాటింగ్ ఆడాలి తర్వాత చేజ్ పెట్టాలి చేజ్ అంటే వాళ్ళు కొడతారు కదా దాన్ని చేజ్ అంటారంండి ఇప్పుడు మనం టార్గెట్ బానే ఇస్తే గెలిచేలాగా ఉంట అంటే కొంచెం చాలా ఎక్కువ పరుగు తీయాలండి తర్వాత వాళ్ళకి చేజ్ ఇస్తే వాళ్ళు కొడతారు తర్వాతకి వాళ్ళు కొట్టనట్ట మనం బౌలింగ్ లో కంట్రోల్ చేయాలండి అప్పుడే మనం గెలిచేది లేకపోతేె గెలవం అండి ఉమ్ రూల్స్ చానా ఉంటాయండి ఇంకా పైన బేసిక్ చెప్పిననండి ఇలా ఉంటది క్రికెట్ అంటే
ఉమ్ ఓకే ఇంకా వేరే ఆటలో ఏదేది ఇష్టం అండి మీకు
మాకండి ఎక్కువ అంటే క్రికెట్ ఇష్టం అండి ఉమ్ గ ఇష్టమంటే క్రికెట్ అండి ప్రేమ ఇష్టం అండి ప్రేమని చెప్పలేం కదండి ఇష్టం అండి క్రికెట్ అంటే ఇంక వేరే అయితే నాకు ఉన్నయి అండి కబడ్డీ వచ్చు వాలీబాల్ వచ్చు బ్యాడ్మింట టన్ వచ్చు అన్ని ఆడతామండి కానీ చాలా ఇష్టంగా ఆడేది మాత్రం క్రికెట్ అండి ఓకే అండి
ఉమ్ మీరు ఫీల్డింగ్ వేస్తారా బ్యాటింగ్ చేస్తారా
ఆల్రౌండ్ అండి నేను ఫీల్డింగ్ బ్యాటింగ్ అండి బ్యాటింగ్ బౌలింగ్ బ్యాటింగ్ అండి
ఉహుమ్
ఉమ్ అలా అయితే చాలా టాలెంటెడ్ ఏ మీరు
ఉమ్ ఆయిన చిన్నన్నప్పుడు నేర్చికున్నాం కదండి ఎక్కడికి పోతది
అవునా అన్న అవునా
మీకే మొచ్చండి ఆటలు
మాకా అండి మా నాన్నగారు ఏ దానికి పంపిలేదండి వద్దమ్ము దెబ్బలు తగులుతాయి వద్దమ్మ వద్దమ్మ మొద్దులాగే అయిపోయింది నా పరిస్థితి
అవునా
అబ్బా
ఇంకా ఆడుతున్నారా అండి మీరు
లేదండి ఎప్పుడో మానేసినాం అండి మా ఫ్రెండ్స్ ఆడుతూ ఉన్నారు ! ! ! ! ! రా రా అంటున్నారు అని నాకు కొంచెం నీరసనంగా వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నానండి
ఉమ్ ఉమ్ ఉమ్ నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయా అండి మీకు
అవునండి ఉన్నాయండి ఒక క్లాస్ ఉందండి అది అయిన తర్వాత అరాం రెస్ట్ అండి ఇంకా
మీ ఊర్లలో ఏమేమి పండుగలు జరుపుకుంటారండి
మా ఊర్లో ఉగాది జరుపుకుంటారండి సంక్రాంతి జరుపుకుంటారు
ఉమ్
చాలా జరుపుకుంటారు రంజాన్ జరుపుకుంటారు ఇంకా మా ఊర్లో జాతర అవుతదండి అవన్నీ జరుపుకుంటారు
ఏమేం వంటకాలు చేస్తారండి
ఏందండి పండగ అంటే ఇప్పుడు నార్మల్ గా పండుగ సంక్రాంతి పదికి ఏం చేస్తారండి స్వీట్ వెజ్ ఐటమ్ చేస్తారండి రం జాన్ లోనా రంజాన్ లో మా ఫ్రెండ్స్ చేసేవారండి వాళ్ళంతా చికెన్ మటన్ బాగా ఉహు ఇష్ ఇఫ్తారు పెట్టేవాళ్ళండి పిలిచేవాళ్ళండి స్నేహితులు కదండి పిలుస్తారు
మిమ్మల్ని
లేదండి మేము ఊర్లో లేము కా అండి చదువుకోవడానికి వచ్చేసాము
ఇప్పుడు ఎవ్వరు పిలవట్లేదా అండి
లేదండి ఇక్కడ ఏందండి అందరు హాస్టల్స్ తండి ఇక్కడ అందరుస్నేహితులు లేరండి ఎక్కువగా ఉన్నా కూడా కాని చానా దూరం అండి య ఎలా పిలుస్
ఉమ్
ద
చెప్పండి ఇంకేంటి విషయం మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
మా లేదండి ఈసారి పోవట్లేదండి మం ఏదో బయటికి పోవాలనుకుంటున్నామండి
ఉ
ఆ అండి
ఏ ఊరికండి
ఏదో అండి ఇంకా డిసైడ్ కాలే అండి వోవ్ ఒట్టు పోవాలనుకున్నామండి
ఉహు
అలా ఎన్ని రోజులు అండి చదివేది డైలీ ఉంటది చదివేది అలా బయట తిరలాడ వస్తే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతది కదండి
ఆ
ఉమ్
హ ఎక్కడికండి గాలి గాలి శబ్దం వస్తుంది
గాలి శబ్దం అండి
ఆ
ఏ పోతూ ఉన్నాము కదండి కాలేజ్ కి మళ్ళీ పోవాలిగా ఇప్పుడు తినడానికి వచ్చినాము తినడానికోస్తనే మాట్లాడుతున్నాము అందుకే
ఉమ్ క్లాస్ అండి
క్లాస్ అండి ఇప్పుడు వెళ్ళాలండి క్లాస్ కి
ఉహు ఎంతైదండి టైం ఇంకా టైం ఉంది కదా రండి
ఇంకా టైం టైం ఉందండి కానీ పోవాలే కదండి ఇప్పడు నుంచి నడిస్తే మా కాలేజ్ చాలా దూరం అండి కొంచెం
చెప్పండి ఇంకేంటి విశేషాలు
ఇంకా అండి
చెప్పలండి మీరే
మాదేం ఉండండి చెప్పండి మీరు ఇంకే మీదెం లేదా అండి పడుకుంటా అన్నారు
అవునండి పడుకోవాలండి మరి
హుహ్
మీది ఆరోగ్యం బావుందా అండి.
ఆ బావుద్ బావుంది.
ఓహమ్ ఆ పర్లేదండి ఇప్పుడు కొంచం బాలేదు.
ఉహుహ్
ఏమో సరే అండి మరి
సరేవండి ఉంటానండి.
పాయ్
సరే అండి బయండి.